అ బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారుా
ఆ మనా
ఏం చేస్తాను అనండి
ఏం లేదండి ఊరిన్న ఉన్నాం మీరు
కాాలినేనాండి
అ
ఇప్పుడు నేను మాట్లాడడానికి న మంచి సమయమైనా అండి
ఆ సమయం
ఉ మీరి బయట ఫూడ్స్ బాగా తింటారా ఇంట్లో ఫూడ్స్ బాగా తింటారా అండి
బయట ఫూడ్సే చాలా ఇష్టంగా తింటాం ఎందుకంటే చాలా టేస్ట్ గా ఉంటాయి కదండి ఇంట్లో వాటికన్నా
అవునండి అంటే మన అంటే మనుషులకి ఎవరికైనా ఇంట్లో చేసినటువయితే నచ్చావు బయట ఫుడ్ అయితే అవి హెల్దీ అన్ని హెల్దీ అయినా కూడా అవి ఇష్టంగా తింటం కదండి అండే అసలు
ఉ మీకు ఏం ఇష్టం అండి బయటవి
నాకి అలా ఏం లేదు అండి నేను ఇంట్లో ఫుడ్ అయినా తింటా బయట ఫుడ్ అయినా తింటా బయట ఫుడ్ ఎప్పుడో ఒకసారి తింటానండి అంటే మరి అవి చానా అన్ హెల్తి కదా
ఉ కన్నకు బయటవి చానా ఇష్టం అండి వేఫల్సల్ అని టైకా గోబు నూడిల్స్ ఇలాంటివి చాలా టేస్టీగా ఉండే మరీ ఎప్పుడు తినను మంత్లీ గానీ వీక్లీ వన్స్ అట్లా
అవును అలా తినడంలో తప్పు లేదులేండి ఎప్పుడో ఒకసారి మరి రోజు అం టే కూడా మన హెల్త్ పాడవుతుంది ఆ హెల్త్ పాడు అవ్వడం వల్ల మరి ఇంకా వేరే వేరే మన
ఉ డిసీజెస్ అన్ని వస్తాయి ఎందుకనే మేము అంతగా తినము అప్పుడప్పుడు వెళ్తూ బా
అవును లే అలా బయటికి వెళ్ళినప్పుడు తింటే మనకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ వసు తుంది ఆనందం వస్తుంది అలా అని ఎప్పుడు ఇంట్లోనే చేసు కోకుండా అలా బయటకు ఒకసారి తినడం వల్ల కూడా మనకు కూడా అవును ఫ్రెండ్స్ తో ఇంకా ఆబ్వియస్ గా బయటకి వెళ్ళినప్పుడు ఇంకా బాగా తింటాం మా వివి మీకు ఇంకా బైట్ ఫుడ్స్ అంటే ఏమి ఇష్టం అండి. ఇవి గోబీ ఇవి కాపోకుండా ఇవి బాగా తింటారు ఇష్టంగా మీరు బైట్ ఫుడ్స్ అంటే అం ఇష్టం అంటున్నారు కదా. ఇంకా ఏమి ఇష్టం అలా మీకి
పానీ పూరి మసాలా పానీ పూరి లైక్
ఆబియస్ గా పానీపూరి అంటే ఇంక ఇష్టం ఉన్న వాళ్ళే ఉండరు కదండి అందరికి ఇష్టం పానీపూరి అంటే చాలా చ దాని కోసం ఆ ఎప్పుడు ఇంకా రోజు తినే వాళ్ళు కూడా ఉంటారు పానీపూరీలు
మేము అలా తినమండి. తింటే ఇంకా లేని ఇబ్బంది అంత వస్తుంది
అవునవునండి ఎందుకంటే వాళ్ళు ఏ వాటర్ యూస్ చేసు తారు మనకు తెలీదు అన్ వా అసలు
కదా ఎప్పుడు ఒకసారి తినడం మంచిది. ఆ మీరు ఏది తింటారు అట్లా బయటికి వెళ్తే
ఆ ఆ నేను కూడా ఇలానే అండి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా. అవి బాగా ఇష్టంగా తింటాం అండి. అప్పుడప్పుడు మా ఫేవరెట్ ప్లేస్ తుంది అనమాట ఒక చోటకెళ్ళి అక్కడ చాలా బాగుంటాయి. ఆ అక్కడికెళ్ళి. గీర్ తింటాము అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఆ ప్లేస్ కూడా చాలా బ్ బాగుంటుంది. పీస్ఫుల్ గా ఉంటుంది. అక్కడికెళ్ళి తిన్నా కూడా సో అలా నాకు ఇష్టమైన ఫుడ్ అలా ఎప్పుడైనా క్రేవింగ్స్ అలా ఎక్కువయినప్పుడు అలా బయటికి కె వెళ్ళి అలా తినేసి వస్తా ఉంటానండి.
మేమైతే ఎక్కువ వేఫైల్స్ చాలాండి. బాగా
అంటే మీకి చాక్లెట్ లవరా అండి వేఫెల్స్ బాగా తింటా అం
ఆ అదే చాక్లెట్ అంటే చాలా ఇష్ ఆగే, నాకు అందుకోసం నేను ఎక్కువ వేపర్స్ ప్రిఫర్ చేస్తా. గప్
అవునా చాలా మంచిదండి. అలా తిన్నాడ అప్ అప్పుడప్పుడు తినడం మంచిదే లేండి. కానీ ఎప్పుడు తినడం కొంచెం ఇబ్బందికరం గా ఎవరికైనా
ఎప్పుడు ఏం తినమండి. జస్ట్ వీ వీక్లీ
మీరు ఇలా కూడా తింటారా అండి. పిజ్జాలు, బర్గర్లు.
ఆ పిజ్జా ఎప్పుడూ ట్రై చేయలేదండి. అంతగననో బర్గర్ తిన్నా కాబట్టి ఓ ఓకే నైస్ మంచి టేస్ట్ అనిపించింది
అవునా పిజ్జా ఎక్కడైనా మంచి ప్లేస్ లో ట్రై చేయండి చాలా బానే బాగుంటుంది అది కూడా ఆన్ హెల్త్డీ అండి దాంట్లో దాన్ని కొంతమంది మైదాతో చేస్తారు కదా మైదా చాలా అన్ హెల్దీఅండి అసలు తినకూడదు మైదా
కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటంది.
ఆఫ్ కోర్స్ అండి ఇంకా పైన అన్ని చీజ్ అవన్నీ వేసింటారు కదా ఇంకా అబియస్ గా ఇంగ అందరికి నచ్చుతుంది
చికెన్ బర్గర్ వన్స్ ఒక ట్రై చేసి చూద్దామూ మంచి టేస్ట్ అనిపించింది నాకు బాగుందండి
అవునా అండి సో నైస్ అండి బ అంటే ఇప్పుడు హెల్దీగా కూడా వస్తున్నాయిలేండి ఇవి కూడా ఆ లై అంటే మైరా యూజ్ చేయాల్సిన ప్లేస్ లో కొంతమంది వీట్ యూస్ చేస్తా
ఇలా మైదా తినడం వల్ల డైజెషన్ అనేది కాదు మనకి ఒక త్రీ డేస్ పడుతుదట సో అవాయిడ్ ఎక్కువ
అవునును వీట్ వీట్ యోసేస్ చేస్తున్నారు దాన్ని కూడా హెల్దీ గా చేయడానికి ట్రై చేస్తున్నారుడి ఇప్పుడు మన చీస్ అనేది కూడా చాలా అది కూడా ఒక ప్రోటీన్ లాగే కాబట్టి తీసుకోవచ్చు ఇంకా ఒకవేళ మనం పన్నీర్ పిజ్జా ఆర్డర్ చేసినా కూడా పన్నీరు మనకు మంచిది అలా వీటు అవన్నీ చేసినదయితే ఇట్స్ హెల్దీ అండి తినొచ్చు బాగా ఎవరైతే తే బాగా ఇలాంటివి తిన
శవర్మ
ఆ తిన్నా అండి ఒకసారి చికెన్ శవర్మా తిన్నా చాలా బాగుంటుందండి అంటే కరెక్ట్ ప్లేస్ లో తినలా అండి అది
ఆ మనేస్ తీసి చేస్తారు కదా కొన్నిసార్లు నీను ట్రై చేయలేదు ఎందుకో
బట్ ట్రై చేయండి బాగుంటుంది అప్పుడప్పుడు అలా ట్రై చేయడం మంచిదే ఆ వెజ్ శవర్మ కూడా తిన్నానండి అది కూడా చాలా బాగుంది
మేము చవర్మా ట్రై చేయలే చేద్దాం అనుకున్నాం కానీ ఎలా ఉంటుందో తెలియదనే టేస్ట్ బాగుంట
ఏం లేదండి చపాతీలోకి ఇంకా అవన్నీ వేసి ఇచ్చినట్టుంటుంది అంతే కానీ ఇంకా వాళ్ళు అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని అన్ని ఇంకెలా అంటే మైనీస్ అ అంట వేరే సాసెస్ అంట రెడ్ చిల్లీ సాస్ సథింగ్ అన్ని వేస్తారు కదా అందుకు మనకి కొంచెం బాగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే దాని వల్ల మెయిన్ గా టేస్ట్ అనేటివన్నీ వస్తాయండి
అవునండి కానీ అంత హెల్తీనెస్ అనేది ఉండదు ఇట్లా
అవునండి ఈ పాస్ ఈ ఫాస్ట్ ఫుడ్ అన్నీ ఇంకా అంతే కదా ఏమంటే మన ఆనందాన్ని ఆ అవునా అండి హెల్త్ హెల్దీగా ఉండాలంటే ఇలాంటివన్నీ తింటే అవ్వదండి
ఫ్రూట్స్ తినాలి బాగా
ఫ్రూట్స్ నల అయినా కూడా ఎంత మన హెల్దీ ఆన్ హెల్దీ అనుకున్నా కూడా లాస్ట్ వచ్చేసరికి అందరు ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారండి ఎప్పుడు బర్గర్లు అదే అదే చెప్ అదే అండి ఇలాంటివన్నీ ఆ అ లే మైనీస్ అంట ఇలాంటి అవాన్ని యాడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం టేస్ట్ అనేటివి వస్తాయ్ అదే మనం అవన్నీ తెచ్చుకొని ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు అండి శవర్మ చాలా బాగుంటుంది మన్న నేను ఒకసారి ట్రై చేశాను ఇంట్లో ఎందుకు అలా ఫాస్ట్ ఫుడ్స్ ఆ అక్కడ అవన్నీ ఫుడ్స్ తినడం బయటికి కెళ్లె అని చెప్ప్ చెప్పేసి నిన్న ఇంట్లోనే ట్రై చేశానండి చాలా బాగ వచ్చిందండి అసలు
బ్రెడ్ అమ్లెట్ చేసాను నేను ఒకసారి బానే బ్రెడ్ ఆమ్లెట్
ఓకే ఆ బ్రెడ్ ఆమ్లెట్ కూడా హెల్తీ కీ చాలా మంచిది అండి
నువ్వు ఒసారి ట్రైల్ చేసుకుంటే బానే
ఆ ఓకే ఓకే నేను ఇంకా మొన్న మైనస్ కూడా తయారు చేసానండి ఇంట్లో చాలా బాగా వచ్చింది అలా మనమే ఇంట్లో చేసుకున్నా కూడా చాలా మంచిదే మైనిస్ అవన్నీ చేసుకొని మనం తిన్నా కూడా అన్ని ఏమండి
కద కదా
కోన్నా కూడా హెల్దీగా తినొచ్చు కదండి బయట టేస్ట్ వోస్తుంది మనం ఆ ఇంట్లో చేసుకున్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలా అని ఎప్పుడు ఇంట్లో చేసుకోలేం లేండి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అలా ఇంట్లో ప్రిఫర్ చేస్తే బాగు ఇలాంటివన్నీ ఇంకా బయట తినే కన్నా అవునండి గోబి లాంటి వీటివాన్నీ గూడ బయట తినే కన్నా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు
మేం ఇంట్లో ట్రై చేస్తాం మా ఇంట్లో మా మమ్మి చేస్తా అంటుంది అప్పుడప్పుడు గోబి మీన్స్ లాగ కాకుండా కొంచెం ఫైడ్ రైస్ లాగ
అవునవును లేండి అంటే మనం డీ ఫ్రై వరకే చేస్తాం వాళ్ళు అ తర్వాత సాసెస్స్ అన్నీ యాడ్ చేసి దాన్ని ఆ ఇది చేసి మనకి ఇస్తారు అవున్ అవున కాబట్టి అలా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా పానీ పూరీలు కూడా ఇంట్లోనే ట్రై చేస్తున్నార
ఆ చేస్తాం మేము కూడ ఒకసారి చేసింటిమి అండి ఏముంది పానీపూరివి అవి బయట తెస్త
బయట దొర అవునవును అందరు అలానే చేసుకుంటున్నారు వాటర్ అదంతా ఇంకా ఇంట్లోనే ఇంట్లోనే ప్రిప ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇంకా ఒకటే ఫ్రై చేసుకోని తినేస్తే బయట బయట అన్ హెల్దీ కన్నా ఇంట్లోనే హెల్దీగా మేల్ గదా ఇలానే బెటర్ అండి ఇలా బయట మీరేమంటారు బయట తెచ్చుకొని తినడం మేల ఇంట్లో చేసుకొని తినడం మేల ఇలా ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్
ఎప్పుడూ ఒకసారి అయితే బయట తినొచ్చు ఎప్పుడూ తింటే హెల్త్ లేసి పడిపోతారు ఊరకనే హాస్పిటల్ లో
చెడిపోతుంది కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా ఇంట్లోనే తెచ్చుకొని చేసుకో కుంటా ఉంటే చాల బెటర్ అండి బావుంటుంది
చాల బెటర్ బయట
అవునవును అవును అలా అని ఎప్పుడు ఇం ఇంట్లోలో చేసుకున్నా కూడా మనమో అయ్యో మనదే తిని తిని కొన్నిసార్లు బోర్ కొడుతుంది కాబట్టి కొన్నిసార్లు అలా బయ తినడం మంచిది కొంచెం హైజీన్ ప్లేస్ లో తెచ్చుకుంటే ఇలాంటి ఫుడ్స్ బయట తిన్నా సరిపోతుంది అండి
అవును సరేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ
ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని మాకు అందజేసినందుకు ధన్యవాదములు అండి
ఓకే